హలో ఏమక్క బన్నావా
ఆ బాగుండగు బాగుండవా
ఉమ్ ఏం చేస్తాన్నారు
ఏం జైలా ఊర్కనే కూచోన్నాం
బాన్నాడ అబ్బి
ఆ బాండాడు
స్కూల్ పోయినాడ ఈ రోజు
పోయిన్నాడు పోతున్నాడు కదా రోజు ఓపెన్ చేసినాంచే పోతాన్నాడు
పోతున్నాడ ఏడ్చల పోనని
ఏసాల
అలవాటైతాద
నువ్వు గమ్ముగుండు
ఉహు మామ ఎడబినాడు హా హలో
ఇస్తాడు వాడు నువ్వుదిపో నస్రీన్ చిన్న పిల్లడు వాడిన్నీ పంపించినావా ఆ చెప్పు అమ్మి
అదే మల్ల పిల్ల నడుస్తా గా
ఇంటికి పోదనావా
నడుచుకుంటూ పోతున్నాం బస్సు ఎక్కి కాడికి
హలో
రోడ్ లోన్నాము నడుచుకుంటా పోతా ఉన్నాము
ఇత్తరాయంగా
కాదు అండి నడుచుకుంటా పోతాన్నాం రోడ్లేకి బస్సు ఎక్కే కాడికి
ఆహా
హ్మ్ నన్చింనాడు చాల ఆడకి
ఇంటికి పోయి కప్ పలే దా మోడం ముందా ఉరకా ఆ ఇడేం పళ్ళ మోడం ఉందా ఊరికే ఆ అ
ఆ
ఆ ఏం చేసినా పద్య వంట
ఏం చేసినావు అన్నం
అంతే ఏం చేసింది ఆవు డబ్బులు కట్టినావా
ఆ
ఆ
ఏం డబ్బులు హలో
హలో
ఏ నికి ఇనిపిలేదానే
ఇనిపిస్తాది ఇనిపకి ఏం డబ్బులు కట్టినావంటటే నువ్వే పలక్కోకుండా ఉండవు
దేనికి
మాఆంటీకి
ఆ వేసిన మోన్న
ఏం అనలేదా
ఏం అన్లా
ఆ హా నాలుగు వేలు కట్టినావు కదా
ఆ
ఆ
మీరేం చేస్తాన్నారు
ఏం చేయల ఊరికనే ఉండం ఏం చేద్దాం కాఫీ తాగినాం
కదు ఫస్ట్ ప్లేస్
ది ఓటర్ కార్డు ది పాత అది అప్పుడు ఉన్నింటదు కదా అమ్మా మన ఊర్లో ఉన్న అప్పుడుది కావాలంటే డీటెయిల్స్ పోలే
ఫోన్ చేయలేదా మల్ల కి
చేస్తున్న ఇంటికాడ ఉన్నానుంట ఇంటికాడు ఉంటడంట తోటకాడు ఆ ఈ రోజు అనేది నాటలేదంట
ఏనాటి పరువఆడ కింద పైపులన్నీ తీయాలన్నారంట ఆ
తీయాల అన్నారంట
మరి అడుస సగమే తెచ్చినారంట సగం ఆడర్ ఇచ్చిందంట అన్న ఒకసారి ఆడతే కదా సమాన కొచేవి
కు
ఎప్పుడుంటే సగం సంగ పని చేసుుకుంటదమ్మా
ఆ ఏ అ ఆ
హలో
చెప్పు గాయిత్రీ
ఏ సైలంటగా ఉన్నది అదే
పెదనాన్న అత్త
ఆహా మాకు ఫీజు కట్టాలా డబ్బులు
ఏం ఫీసు
ఏం ఫామ్ గిజను అలున్న డబ్బులు కోట్లవ
ఓ అమ్మ మాట్లాడరమ్మాని నిన్న అంటివే పోయింన్నార
కాదు సారు మాకు మా కాలేజ్ సారే
మ్మ్
మాట్లాడి కనుక్కున్నాడు బయట కాలేజీల్లోకైతే అరవై చెప్ నారాంట
ఆ
ఆ సార్ ఇట్లా మా పిల్లలే సార్ తగ్గించుకోనంటే యాభై ఐ ఊక తీసుకుంటామని చెప్పారం
ఆ కట్టె ఇక ఆ
గెంజలా
ఎంతడిగిన నీకు
యావైఐదు గ
జవైదా
ఆ మళ్ళ అ జేవిడి బీఫార్మ్ చె
ఐ వేలు ఏం తగ్గియాలబ్బ ఐదు వేలు తగ్గించినాడా ఐదు
ఇంకా ఐదు వేలు ఎం తగ్గియలంటే ఇంకా సారు తెలుసు మా సారే కాబట్టి వేరే కాలేజ్ ఇగ మాట్లాడినారు మా కాలేజీ లో అయింటే మాకు తక్కువే తీసుకోంటారు మా కాలేజీలో ఆ కోర్సులు లేవు గదా వాళ్ళ కాలేజీ పిల్లలే చానా మంది ఉండారంట కాని సార్ మాట్లాడినాడని ఇస్తామని చె
మెంగ్లురులో అడగద్దు కనుక్కోచ్చు కదా ఇవి ఆన్లైన్ లో గొట్టి
చవ్ అంత కడతావ
కనుక్కున్నార
ఆ
ఏ మంతరేటా
లక్షన్నారాట్లుంది
ఆ
అది యక్కడయితే తక్కువ అని మ్మ్ చార్ నేన్‌ జాసుకుంటాను అంతా అన్నాడు
అంతె కాలేజ్ పోవాలా మల్లా
లేదు ఎగ్జామ్స్ రాసేవరికి అట్లే మాట్లాడి
ఆ
ఉ
రా సరేలే కట్టుకో అమ్మ చెప్పింది ఏమనింది
ఏమనింది ఇంకా నేను నా దాని గురించి అమ్మతో మాట్లాల్లె అవ్వతో మాట్లాన రాత్రి అమ్మ మాట్లాల్లె
కి నాకి నాకీ అమ్మేమని అవ్వేమనింది
అవో ఏమనింది ఇంగ సరే అంది కడదాం లేని ఎందుకండి మల్ల లేట్ చేసుకుంటే రూల్స్ మాడతాయి ప్యాటర్న్ మారుతాది డబ్బులంక అప్పటికి పెంచుతారు
అ
తెలుసినో తరుపున పోతే మేలు ఈజీగా అయిపోతది
ఆ
ఒక వాట ముడితే ఆ సార ప్రిన్సిపల్ గా రావచ్చంట మాట్లాడిన సారే ఆ సారి కూడా కాలజీ డిపార్ట్మెంటట్ హెచ్ఓడి
ఉమ్
ఉమ్
మాట్లా అయితే అంతా ఇప్పుడు అప్పుడి
అదే నేనే వస్తాను నా నా సార్ సబ్జెక్ట్ ఏ మేము తీసుకునేది ఆ సార్ సబ్జెక్టే మేము తీసుకునేది
ఏం సబ్జెక్టు
ఫార్మా కాలేజి
ఆ
ఆ
అంటే దాంట్లో అన్ని వేర్ వేరు ఉంటాయి కదా అదొక్కటి
అంటే ఆ ఫార్మకాలజీ తీసుకుంటే దాం ఫార్మకో విజిలెన్స్ అని ఉంటుంది డ్రగ్స్ వదల సైడ్ ఎఫెక్ట్లు
ఆ
ఫుడ్ ఎట్లా వర్క్ చేస్తాది బాడీలో అని దాని గురించి సిస్టమ్ లోనే వర్క్ చేసేది ఉంటంది అందుకు దాన్ని సైడ్ తీసుకున్దమని కంప్యూటర్ లో చేసేది ల్యాప్టాప్ లో
చాలా మంచిది అది తీసుకో
అదే స్టార్టింగ్ వన్ ఇయర్ పోయినాం అనుకో
హ్మ్
ఇంకా మళ్ళీ ఇంట్లో వర్క్ ఇస్తారు
అట్లయితే ఎ
అందుకే డాన్స్ సైపోదా ఇండస్ట్రీ సైడ్ పోయినా అనుకో అమ్మాయిలకి సరిపో షిఫ్ట్లు ఉంటాయి మళ్ళి ఇబ్బంది కదా పెళ్లయ్యాక పంపిస్తారో పంపియరు తెలియదు
ఆ
అట్లనే అట్లా చూసుకుండా
వాళ్ళేం తీసుకుంటంది ప్ర్రసి అవునా సరేలా ఏదో ఒకటి మంచి బాగుండేది దీసుకుంటే
ఇప్పుడు డబ్బులు కట్టాలా జేబీడి పెంన్నింగ్ ఉంది ఒక డెబ్బై వెేల
ఆ
అంతా లక్ష అయితది అమ్మకి ఇప్పుడు
పడాలి అది మాయమే కట్టుకోవాలి అది వాళ్ళు ఫీసీ ఇవ్వకోకుండా మా కాలేజీ మీద జాయిన్ అయ్య లేదు
ఏం కాదు కదా జాయిన్ మీకు మామూలుగా ఇస్తుింటారు కదా ఇస్తారు కదా మామూలుది
ఆవులది అయిపోయినాటుగా ఇంటి కూడా పదివేలు అడిగారమ్మ నేను తెచుకోలే
పదివేలావట పనిలక్ దోబిందితల్లి
ఏం వేసుకున్నావా దేవుడి పెండింగ్ ఉందనే అ అన్నారు
ఆ
అతే
అదే టే అంత లెక్కనా
మ్
ఏమోలే చూసుకోలే ఏమ్మా యెడవ సాన జాయిన్ గా మళ్ళ ఉండే కుద్ది లేట్ అయితాది
ఆ
మళ్ళా ఎనకాల పడతావ్ వన్ ఇయరు ఒక ఇయరు
అందుకే జాయిన్ అయిపోదాం సార్ తొందరగా మీరు వన్ వీక్ లో అరేంజ్ జేస్త
పీజా పీజ ఫోన్ జేసినవా
తెజ
నిసక్క పోన్ జేయలే
నాయే మవసరం
నీకు చేయలేదా పిల్ల నాకు ఎప్పుడు
అద విచ్చ పో
ఓ అయిమీ ఏంజేస్తున్ని
ఎంది తెలియదు
ఆ సర్లె అయితే ఉంటా
ఆ బాయ్